హలో ఆ ఏంటి బిజీ అయిపోయినావ్ ఫోన్ చేసినా కూడా ఎత్తత్తలేవు ఈ మధ్య
అబ్బే అంతా సీన్ లేదురా ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకున్నా ఇప్పుడే లేచి చూశాను చెప్పు ఏంటి విశేషాలు
ఏం విశేషాలు రోజువారీ రొటీన్ లైఫ్ కాకపోతే ఇవాళ కొంచెం బయట చల్ల చల్ల ఉందని నీతో మాట్లాడదామని బారులైందని ఫోన్ చేసినా
అవును రా నిజమే ఇద్దరం కలిసి మాట్లాడి దాదాపు నెల రోజులు దాటిపోయింది సమయమే కుదరట్లేదు అసలు
ఉమ్ అవును అప్పట్లో అయితే రోజు రెండు మూడు సార్లు మాట్లాడుకునేటోళ్ళం కదా ఇప్పుడు వారానికి ఒకసారి మాట్ డుడు కూడా కష్టమైపోతుంది లైఫ్ బాగా మారిపోయింది కదా
మారడం ఏంటి రా పూర్తిగా మారిపోయింది
బాధ్యతలు పనులు ఇదే టైం దానికే సరిపోతుంది సరే కానీ
ఈరోజు ఫ్రీగానే ఉన్నావా నువ్వు
ఆ ఫ్రీ గానే ఉన్నా అందుకే నీకు ఫోన్ చేసినా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని టి తాగుతూ నీకు ఫోన్ చేసినా అక్కడ వాతావరణం ఎట్లున్నది
ఉమ్ ఇక్కడ కూడా చాలా బాగుందిరా పొద్దుటి నుంచి మేఘలు పట్ ట్టేసి ఉన్నాయి ఎప్పుడు వర్షం పడుతుందా అని చూస్తున్నా ఇలాంటి టైమ్ లో వేడి వేడి బజ్జీలు తింటే సూపర్ గా ఉంటుంది కొంచెం గట్టిగా మాట్లాడవా ఉమ్
గుర్తుచేయకు రా గుర్తు వస్తే తినాలనిపిస్తుంది నాకు అసలే ఈ మధ్య బయట పుడ్ తినడం తగ్గించమని ఇంట్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు
ఏ ఎందుకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా
ఏం లేదు ఈ మధ్య కొంచెం బాగా బరువు పెరిగానని అనిపిస్తుంది అంటే ఏం పని చేయట్లేదు కదా ఇంట్లోనే కాలిగా కూర్చుంటున్నా కాబట్టి కొంచెం డైటింగ్ చేద్దామని ఫిక్స్ అయినా
మంచి నిర్ణయం రా ఆరోగ్యం ముఖ్యం కదా కానీ డైటింగ్ అంటే ఆ ఆకలితో అలమటించడం కాదు సుమ మంచి పౌష్టిక ఆహారం తీసుకో అలాగే కాస్త వాకింగ్ లేదా రన్నింగ్ లాంటివి కూడా మొదలు పెట్టు
అవును రేపటి నుండి ఖచ్చితంగా పొద్దున్నే లేచి వాకింగ్ కి వెళ్ళాలని అలారం పెట్టు కుంటున్నా కానీ పొద్దున్ లేవడమే పెద్ద టాస్క్ అయిపోయింది.
ఓకేనా
అవునారా మ రేపట్నుంచి ఖచ్చితంగ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లాలని అలారం పెట్టుకున్నా కానీ
పెట్టుకున్నవ్ గని ఏమైంది
నీ గురించి నాకు తెలీదా ఏంటి కాలేజీ రోజుల్లో క్లాస్ తొమ్మిదింటి కంటే నువ్వు ఎనిమిదైనా కానీ బెడ్డు మీదే నుంచి లేచేవాడివి కాదు కదా ఇప్పుడు పొద్దున్నే లేస్తా తా అంటే ఎలా నమ్ముతాను.
పాత రా రోజులు గుర్తు చేయకమ్మా అప్పట్లో రోజులే వేరు అసలు ఎట్లాంటి టెన్షన్స్ ఉండేవి కాదు హ్యాపీగా ఫ్రెండ్స్ తిరగడం నైట్ అవుట్లు చేయడం అదో
నిజమేడ ఇప్పుడు మన ద దగ్గర డబ్బులు ఉండేవి కావు కానీ కావల్సినంత సమయం ఉండేది ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ప్రశాంతత, సమయం రెండు కరువైపోయాయి.
నా వాయిస్ ఓకేనా
మ్
వాయిస్ ఓకేనా అవునవును ఎంత నిజం చెప్పావ్ అప్పట్లో ఒకే ఒక స్కూటీ మీద ముగ్గురం, నలుగురం ఎక్కి తిరిగేవాళ్ళం జేబ్లో వంద రూపాయలు ఉంటే చాలు ప్రపంచాన్ని గెలిచినంత ఫీలింగ్ వచ్చేది.
అవును ఆ వంద రూపాయల్లోనే సినిమా చూసి హోటల్లోకి వెళ్ళి రాత్రికి చాయ్ కూడా తాగేవాళ్ళం. ఇప్పుడు వంద రూపాయలు దేనికి సరిపోవట్లేదు కనీసం ఒక కాఫీ కూడా రావట్లేదు.
మంచి కెఫేలో
కాలంతో పాటు అన్ని మారిపోతాయి గదా ద్రవ్యోల్బణం అంటారు కదా దాన్ని సరేగాని ఈ మధ్య ఏమైనా మంచి సినిమాల్ చూసావా ఓటీటోలో ఏదైనా కొత్త సిరీస్ వచ్చిం దా
ఈ మధ్య ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ సిరీస్ చూసాన్రా చాలా బా బాగుంది కథ చాలా బ్రా గ్రాఫిక్స్గా ఉంది. నీకు ఖాళీ ఉంటే చెప్పు లింక్ పంపి పిస్తాను.
ఆ పంపించు నాక్ గుడా గ్రిప్పింగ్ ఉన్న క థలంటే అంటే చాలా ఇష్టం ఎట్లా కాలీనే కదా చూస్తా ఈ మధ్య సస్పెన్స్ మిస్ట్రీ కథలు చూడ్డం బాగా అలవాటైం
అలాగ పంపుతాను నీకు ఎక్కువ సేపు స్క్రీన్ చూడకు ఆల్రెడీ కళ్ళు అలసిపోతున్నాయి అంటున్నావు కదా మధ్య మధ్యలో కాస్త గ్యాపిస్తూ చూడు.
అవును డాక్టర్ గుడా అదే చెప్పారు. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి కళ్ళు తిప్ పి దూరాన ఉన్న వస్తువులన్ చూడమన్నారు దాన్నేదో రూల్ అంటారంట.
ఆ ఈ త్రీ ట్వంటీ రూల్ అంట అనుకుంట నేను కూడా ఎక్కడో చదివాను అయితే నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావా మరి
మొదట్లో రెంరోజులు చేశాను ఆ తర్వాత మళ్ళీ పండ్ల బిజిలో పడి మ పోతున్నా ఇంక మన గురించి తెలిసిందే కదా ఏదైనా మూడు రోజుల ముచ్చ
ఆ నిర్లక్ష్యం చేయ్యకురా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సరే ఇంట్లో వాళ్ళంతే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా
అంతా బాగున్నారు అందరు క్షేమమె మీ ఇంట్లో వాళ్ళు ఎళ ఉన్నారు మరి అత్త అమ్మ మామయ్య బాగున్నారా
అందరుూ సూపర్ రా కాకపోతే ఈ మధ్య నాన్నగారి కాస్త మొక్కళ్ల నొప్పులు ఎ పో వయసు పైబడుతుంది కదా ఆ సమస్యలు తప్పవ్
అవును పెద్దవాళ్ళకి నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి మంచి డాక్టర్ కి చూపించి ఫిజియోథెరపీ లాంటివి ఏమైనా చేస్తే బెటరేమో కనుకో
చూపిస్తున్నాం రా ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం కాస్త తగ్గింది అన్నారు చూద్దాం
సరే ఇంకేంటి విశేషాలు ఈ మధ్య ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నావా అంటే ఇంట్లో కలిగానే ఉం
నేర్చుకోవాలని ఉంది రా కానీ టైం మేనేజ్మెంట్ కుదరట్లేదు ఒక ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యాను గానీ వారానికి ఒక క్లాస్ కూడా వినలేకపోతున్నా
అవునా నా పరిస్థితి కూడా అంతే ఏదో కొత్తగా చేయాల అనిపిస్తుంది కానీ రోజు మూ చూసేసరికి తీవ్రమైన అలసట వచ్చేస్తుంది ఇక బెడ్ ఎప్పుడు ఎక్కుదామా అనిపిస్తుంది
మన జనరేషన్ సమస్య ఇదే రా
మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అందుకే వీకెండ్స్లో ప్రకృతి దగ్గర ఎక్కడికైనా అలాగ వెళ్ళి వస్తే బాగుంటుంది
అవును మన అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుంటది కదా చాలా రోజులు అయింది కలిసా ప్రయాణం చేసి
అబ్బా చాలా మంచి ఐడియారా ఒక రెండు రోజులు ఎట్టైనా వెళ్దాం ప్లాన్ పక్కగా పెట్టేసి
ఫోన్లన్నన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా గడుపుదాం మిగతా ఫ్రెండ్స్కి కూడా ఒకసారి నువ్వు కాల్ చేసి కనుక్కో
ఖచ్చితంగా కనుకుంటాను కానీ మనోళ్ళ గురించి తెలిసిందే కదా ప్లాన్ వేసేటప్పుడు అందరు వస్త మంటారు తీరా డేట్ దగ్గర పడేసరికి ఒక్కొక్కరు ఒక్క కారణం చెప్పే ఎస్కేప్ ఐతారు
అది మాత్రం వంద శాతంరా మన గ్రూప్లో ఇప్పటి వరకు సక్సెస్ అయిన టిప్స్ కన్నా క్యాన్సిల్ అయిన టిప్సే ఎక్కువగా కదా
అవును అయినా సరే ఈసారి మాత్రం గట్టిగా ట్రై చేద్దాం ఎవరైనా రాకపోయినా కనీసం మనద్దరం మైనా వెళ్దాం ఏమంటావ్
సరే రా నేనైతే రెడీ నువ్వు డేట్స్ చూడు ఏ వీకెండ్స్ లో విలేవుతాయో చెప్పు నీ టైంని బట్టి మనం ఒక ప్లాన్ చేసుకుందాం
సరే క్యాలెండర్ చూసి నీకు రేపు మెసేజ్ చేస్తా అన్నట్లు ఈ మధ్య నువ్వు పుస్తకాలు చదవడం పూ ఆపేసవా పాత రోజుల్లో మంచి లైబ్రరీ మెయింటైన్ చేసేదానివి కదా
అవును రా ఆ అలవాటు చాల వరకు తగ్గిపోయింది ఇప్పుడు అంతా సోషల్ మీడియా రీల్స్ ఫ్రాడ్స్ అయిపోయింది కదా పుస్తకం పట్టుకుంటే ఐదు నిమిషాలకే నిద్ర వచ్చేస్తుంది
నిజమే ఈ రిల్స్ మన అటెన్షన్ పైన పూర్తిగ తగ్గించేశాయి ఒకప్పుడు గంటల తరబడినౌలలు చదివిన మనం ఇప్పుడు ఒక నిమిషం వేడి అని కూడ పూర్తిగా చూళ్లేకపోతున్నాం
అవును ఇది చాల ప్రమాదకరమైన మార్పు అందుకే నేను ఈ మధ్య మొబైల్ స్క్రీన్ టైమ్ లిమిట్ కూడ పెట్టుకున్నాను రోజు ఒక రెండు గంటల కంటే ఎక్కువ వాడకూడ అనేసి రూల్ పెట్టుకున్న
మంచి పని చేసావు నేను కూడ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవలే అసలు టైం ఎట్లా వేస్ట్ అవుతుందో కూడ అర్థమవుతలేదు
అవును రా ప్రయత్నించు మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ ఆ తర్వాత అలవాటు అయిపోతుంది ఆ మిగిలిన టైమ్ లో ప్రశాంతంగా ఏదైన ఆలోచించుకోచ్చు లేదా ఇష్టమైన పనులు చేసుకో చ్చు కదా
సరేర ఖచ్చితంగా ట్రై చేస్తా అన్నట్లు రాత్రి ఏం
రాత్రికి లైట్ గా ఉప్మా తిన్నాను భారీగా తింటే నిద్ర పట్టట్లేదు అనేసి అల ఉప్మా తినేసా నువ్వేం తన్నావ్ మరి
నేను కూడా రోటీ పప్పు తిన్నాను రాత్రి పూట రైస్ తగ్గించేసాను బాగ
మంచిదేర రాత్రి పూట తేలికపాటి తేలికపాటి ఫుడ్డు తింటేనే మంచిది ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచయ్ ఉ
నాకు కూడ అలాగే అనిపించింది అప్పుడప్పుడు ఇట్ల మాట్లాడుకుంటూ ఉందం ఫోన్ పెట్టేయకుండా ట్రిప్ ప్లాన్ మాత్రం మర్చిపోకు హలో
ఆ అస్సలు మర్చిపోంండ రేపే అందరికి మెసేజ్ చేస్తాను సరే మరి జాగ్రత్తగా వుండు
అర్థం కాల ఏమో అంటున్నావు
అదేర సరే నేను అందరికి మెసేజ్ చేసి చెప్తాను జాగ్రత్తగా ఉండు నువ్వు కూడ
నేను మంచినే ఉంటాను కానీ ఉన్నార అమ్మాయి కాంటాక్ట్లు ఎవరాన్న ఫ్రెండ్స్
ఎవరు ఉన్నారు కొంతమంది ఉన్నారు లే మరి ఎక్కువ మంది ఎం లేరు
మరి ఎట్ల కొంతమంది ఉన్నారు కానీ మరి ఎట్లానో మెసేజ్ చేసి చెప్త అంటాను
కొందరే ఉన్నారు వాళ్ళకి చెప్ద్దాం వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్తారు లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయ్ నువ్వు
అంటే నువ్వే కదా ట్రిప్ ప్లాన్ చేసింది
అంటే పోదామ అని అడిగిన నువ్వు పొదమన్నావ్
మ్మ్ సరే లే నేను కనుక్కొని చెప్తానులే గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో మీ చేస్తా సరేలే ఉంటాను మరి సరేనా
ఆ చెయ్ అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటుండు మరి అప్పుడు సరేనా
మ్మ్ సరే రా మరి